ఉ హలో ఆ చైత్ర బాగున్నారా రా
ఆ బాగున్నారు అక్క మీరు బాగున్నారా
బాగున్నారు హలో
ఏం ఏం చెతారు
ఏం చేస్తారు అక్క
ఆ కోతులు బాగా వచ్చినాయి అక్క నాకు
చిన్నర
మ్ కోతొచ్చింది. అస్సలు అది భయపెట్టిత్తాంది మనుషులను. షెల్ ఊకెనే భయపడుతాంది. కోతిని చూసి.
కోతి మీకు ఎవరికన్న అట్ల చేస్తే, భయం కాదా?
దాన్ని కొట్టకుండా, చేయకుండా చేత్తె అది, బెదిరియ్యద మనల్ని, మనం కొడితేనే అది పోత్
ఫోన్ అక్కడ పెట్నావ?
హలో
అక్క వినిపిస్తుందా? అది కిలాన్
కోతి ఆడ్నే ఉంటే, దానికి రాయి తీసుకొని కొట్టకపోతే, అది మీదికి రాదా అక్క?
ఆ మరి దాన్ని రాయి తీసుకొని కొట్టకుండా, నాకు భయం అయితుందంటే ఎట్లా?
ఆయన్ని తీసుకోవాలో ఏం కాదు.
ఏం చేత్తారక్క?
ఆకలైతాందంట. మల్లి ఏం చెత్తారు?
ఇగొ ఇప్పుడే, జాబ్ కోసం అని పోయచ్ చ్చిన అక్క ఆఫీస్కి.
అవునా
రెస్యూమ్ అడి, రెస్యూమ్ అడిగితే ఇచ్చిన. హలో
ఆ వినిపిస్తుంది.
ఆ రెస్యూమ్ అడుగుతే ఇచ్చిన మొన్న. అయితే, ఇయాల ఫోన్ చేసి రమ్మంటే ఇంటర్వ్యూ కి పోయొచ్చిన.
ఏమేం క్వషన్స్ అడిగిర్రు?
ఏ సరే సార్. ఫోన్ చేయండి అని చెప్పిన. ఇగ వాళ్ ఫోన్ చేస్తే జాబ్కు పోవాలి. ఏంటిదక్క?
వాత్సల్ ఇప్పుడు వేకెంట్ అయిపోయినాయి కదా! కొంత మంది మ్యారేజ్ వెళ్తావుంటరు, కొంతమంది నచ్చక వేరే దగ్గరికి ఎందుకు వెళ్లాలి అని ఉంటదిగా
ఆ నే పోయినంట్లా వేకెన్సీ ఉన్నాయంట. వేకెన్సీ ఉన్నాయని, అని చెప్తే పోయినా. మా ఇంటి పక్కన అన్నయ్య చెప్పిండు.
ఏంటవో
చూడారి మరి ఫోన్ చేస్తరో, ఫోన్ చేయరో. నువ్వు ట్రై చేయట్లేవా అక్క ఏం జాబుసా?
అదే మేము వ్యవసాయం చేత్తన్నాం కదా
వ్యవసాయం చేసినాగాని, జాబ్ చేసుకోవచ్చు కదా అక్క దాన్ని
మీరు దాల్నుంచి కాదు
క్లియర్ గా మాట్లాడక్క నువ్వు
నాకు క్లియర్ గినిపిస్తుంది కదా! నే వేరే విలేజ్ కెల్లాలంటే ఇబ్బందైతుంది. ఇక్కడ మీరు ఏసుకోండి. ఏసుకోండి.
ఆహ
నాకు వేకే
మ్హు ఏం మా దగ్గర వాళ్ళు వ్యవసాయం చెత్తారు. జాబ్ కు పోతారు అందుకే అన్న.
బస్ కన్వీనియంట్ ఉండదు. మార్నింగ్ గూడా ఎయిట్ థర్టీ కె వస్త ది. మళ్ళీ ఈవనింగ్ సిక్స్ కి వస్తది. మ్మ్
మీ పిల్లలొత్తే ఈ రస్క్ లు వేయ్
ఆల్ రేడి తిరిగి రావ మ్
నువ్వు ఇంటికి బోలే ఇంకా
బోలే గా ఉండే ఇగ అన్ని సదురు కుట్ను
ఆహా చెంజ్ కన్న తింట్ర అను
ఆ దీసుకోస్తా ఆడి ఇంటికెళ్ళిన నేను ఇప్పుడు ఇంటికెళ్ళిన అడిన్
ఆ ఇంటికెళ్ళినవ్ కద ఎళ్ళు
కాలేజీ
కాడికి పాము వచ్చిందన్నావుగ
అవును రా అక్కడికి పాము వచ్చింది.
సంపించిర్రదాన్ని
అయ్యో దాని పైన రోడ్డు పెద్ద బోట్లా ఉంటది గుట్టలా ఉంటది
ఆ
బయట్ని నించి వచ్చిదంట మంచం కింద చూశారు అట
సంపిర్ర మరి
చంపలేదు క్యాది ఆ రోజు నుంచి
సంపలేదు దొరకలేదా అది
దొరుకుత్నయ్
అయ్యే అది ఎవరినైన కరిసిదంటే సత్తరు దెబ్బకి
తర పాములు కరవ్వంట
కర్వవా
కర్వవంట
అట్లయితే ఎన్ని అయినా గాని ఇగ భయం అయిద్ది గా అక్క వాటిని చూస్తే
అరే లక్ష్మి కాంతమ్మ ని చూసొద్దమ ఆళ్ ఇక్కడ రూపాయి ఆ
ఆ పొలం దగ్గర ఒక పాము ఉంటది
మ్మ్
అది ఎప్పటికి తిరుగుతానే ఉంటదంట
ఎఫన్స్లో
అంటే గట్టు ఉంటది ఒకటి పైన ఒక గట్టు ఉంటది కింద నుంచి బోచ్చు పైనుంచి బొచ్చుపోలం దగ్గరికి
ఫుల్కాస్ తిందామ లేగ్ పీసెస్ కావాల
అయితే ఆ పొలం దగ్గర పై గట్టు మీద పాముంటదట పై గట్టు మీచ్చి బోయినోళ్ళకు పాముగనపడితే వారం దాకా పొలం కాడకే ఓరు మానకొ
లేదు అది వేరన్ పామ ఉత్తి పామనే
రాసిందామె అది ఎదురు వస్తదట ఎదురు రాగంనే నేను ఏం అనలేదు తల్లి నీకు దండం బెడతా అంటే అదే ఎళ్లిపోతదట
కనీసం మాట కూడ ఎత్తలేదు
అప్పుడు అత్తమ్మ కనపడితే అస్లామ్ అయితే పది రోలు దాక పొలం కాడికే పోలే
ఉ
అప్ప నుంచి మా అమ్మ ఆ పై గట్టు మించి కాకుండా కిందియ్యి కింది మడిమ్ మించి తీసుకొని పోతది
బ
హా ఇకే బయ మాహతే రే కస ర ైఫ్లా పలకడకి పిలాలా మాహతే
అవు
అందుే కింద కింద మడి ఉంటది ఆ కాలువల పడయినా పోతుంది అల్ నుంచి తీసుకో పోదుే
కాయితల పాంద దస బర్ కింద క తిన్ బేట
మస్సులా ఉంటదంటారు మా ఇంటి వెనకాల మామూళ ఇంటి దగ్గరక ఒక పెద్ద పాము సేమ్ సినిమాలు వచ్చినట్టే వచ్చింది పెద్దగా పడిగిపోయింది బాయి దగ్గర
ఇక్కడ కూడా అట్లేమ్ సినిమాలు ఉన్న
బవ అయితే ఎంత పె కాస బావు ఎ పడిని ముసలైందదవి అయితే ఇక దాన్ని చంపించ అంద ఒక ఐద ఆరుగురు కలిసి చంపరు దాన్ని
అలకే
ఊ మస్తు బయమైంది మాకు అయితే సుభుషి ఒక వారం దాక అసల్ నిద్రబోలే ఆ జరం గూడ వచ్చింది ఇద్దర ముగ్గురికి మొన్న ఉత్త బుడ్డ పావున్ జంపే భయపడ్డాం య వాళ్ళు మెంటుర గ్రామ్ పంచాయితి వెళ్లొచ్చి క్లీన్ జేషీరు మొత్తం క ఆఫీస్ ఉంది అక్కడ ఫరా ఆ ఆఫీస్ దగ్గర మొత్తం చెట్లు ఉంది అళ్లా పావుల్ దిరుగుతా ఉన్నేయ్ మొన్నొచ్చి క్లీన్ జేషీర్
ఎంటిదక్కా
యామ్ పంచాయితి ఉంది ఇప్పుడు ఈ మధ్యల కొంచెం సాలరీ
ఆ మాక్ చెత్త బండి గూడ్ డైలీ వత్తద్ టూ డేస్ కి ఒకసారి వస్తాది
మంచి
జరా మంచిగనే ఎత్తారు ఇప్ మళ్ళ కొత్త సర్పంచ్ వచ్చినాకనుంచి వాళ్ళగి జెప్తే గుడా వాళ్ళు కొంజెం మంచిగనే పనులు జేపిత్తారు మాకైతే ఉ మంచిగా జరుగుతానే మంచిగనే అయితనే
ఉ
ఏంటిదక్కా అర్థంగాలే
మజీవ్గానీ
ఆ ఇంద్రమీండ్లా వచ్చినయ్
మాకు ఇంతగ్ ముందు ప్రభుత్వం ఒచ్చింది ఇంద్రామిల్ అప్పుడు స్టార్టింగ్ లా మా చిన్నప్పుడు ఒచ్చింది
ఉ అవుంటగా
ఆ రావు రావు మా ఎనకాలోల్లకి వచ్చినెయ్ మా చుట్టాలకి మావయ్య వాళ్ళకి వాళ్లకు వచ్చినెయ్ ఆ ఊర్లో చాలా మందికి వచ్చినయ్
మెంతుల్ బా ఉంటనే
అసలు ఆ డబుల్ బెడ్రూంలు అయితే ఎవ్వనికి రాలేదు గని ఈ ఇందిరమ్మ ఇల్లులు వచ్చినెయ్ కట్టిర్రు మంచిగుం
ఉమ్మ్
ఇ ఏ మనిషి కనీ అయ్యేవరికన్న ఇచ్చిరా వాళ్ళు వాళ్ళ తిన్నారు తాగిర్రు ఇదేమో కొంచెం ఇదేమో స్ట్రిక్ట్ గా నడిసింది గాబట్టి ఇంద్రం ఇల్లు వచ్చినెయ్ ఎవరి వాళ్ళు కట్టుకొని ఇచ్చిరు వాళ్లొచ్చి ఒక ఫోటోల్ దీసుకోవడం అయింది కట్టీరు మంచిగా ఊమ్మ్ అదేవో అప్పుడు అట్లా లేకుండే దాన్ని ఫోటో దీషిన దిక్కులేదు ఏం లేదు ఎయ్యో గిన్ననీ సిమెంట్ పిల్లల్ తోటి గట్టి వదిలిపెట్టి ఫోటోలు దీషి బిల్ ఎత్టుకొన్ తిన్నారు
చేయకపోతే మా ఊర్సు కోసం పోతే వాళ్ళట్లే అన్నారు మాకు వచ్చిన ఇల్లు ఏడికిపోయినాయో డబల్ బెడ్ రూమ్ లు అంటే ఈసారి మీకు ఇందిరమ్మ ఇల్లులు ఇప్పిస్తాం అన్నారు అన్నట్టు ఇంద్రమిల్లులు వచ్చినాయి
ఉ
మ్మ్
డబల్ బెడ్రూమ్
కొచ్చి దొరికి మీ ఊర్లో రాలేదా అక్క
సే స
కట్టుకుంటారా ఆ మా దగ్గర వచ్చినాయి కట్టుకున్నారు ఇంకొంతమంది కడతారు లేటుగా కట్టేటోళ్ళు
స
ఆహా సరే అక్క మరే తర్వాత ఫోన్ చేస్తా
ఓకే రా
ఆ బాయ్